ఆ బాగున్నా అక్కా
ఆ బాగున్నా మీరు బాగున్నారా
బాగున్నాక తిన్నావక్క
హా తిన్నా ఇప్పుడే తినేసి వాకింగ్ చేస్తున్నా నువు తిన్నావా
తిన్నాక ఇప్పుడె
ఆహా ఏంటి మరి ఇయాల స్పెషల్
ఈ రోజక్క మాము లెక్క పప్ పప్పు కర్డ్ మీదక్కా
మాదిొచ్చేసి చికెన్ బిర్యానీ
అ
స్పెషల్ ఏం లేదు అహా అలా అని కాదు అంటే నేను రేపు హాస్టల్కి వెళ్తా అని చెప్పినయితే ఏ డాడీ ఇ యాలా చేయించాను అనమాట
ఓకె ఓకే మా కయితే
వెళ్దాం అనుకుంటున్నా కాని కన్ఫామ్ గా లేను రేపు వెళ్ళాల్న్ ఎల్లుండి వెళ్ళాలన్నా క్వషన్ మార్క్ లో ఉన్నా
ఓకె ఇంకా అక్కా ఏమేందక్క ఫోన్ ఫోన్ చేస్తాలేరు అక్క
ఆ అంటే నాకు వీలు ఉండలేదు ఎట్లా అంటే ఇంట్లో పనికి మళ్ళీ ఏంటంటే నోట్స్ రాస్కోవడం దానికె నా టైం అయిపోతుంది సో ఫోన్ కూడ ఎక్కువ వాడతలేను వాడినా కూడ చాట్ చెప్పటియో గూగుల్లో దానినే ఎక్కువయితుంది
అయ్యా ఎమయిన వెబ్సిరిస్ ఎ ఒక
వెబ్ సిరీస్ ఎప్పుడుూ నాకు తెలిసి ఫైవ్ సిక్స్ మంత్స్ కిందట చూస్
అయ్యా అది అంత
ఉ అది ఇప్పుడుటే ఎంట్రన్స్ రాసాను సిప్పగిడిది లాస్ట్ ఇయర్ రాసాక నాకు కాలేజ్ కి త్రీ ఫోర్ మంత్స్ ఏమౌ టైమ్ ఉండే కౌన్సిలింగ్ కి అయితే అప్పుడు ఇంకేం చెయాలి అనేసి మా ఆయన దగ్గర నెట్ఫ్లిక్స్ ఐడియా ఉంటే నేను తీసుకొని చూసాను అనమాట నే న్ చూసిన దాంట్లో ది బెస్ట్ అంటే నాకది ఫ్యాన్ నచ్చింది ఆ వెన్స్డే తర్వాత స్ట్రేంజర్ థింగ్స్ ఇంకొకటి పారాసైట్ అది ఓకే కొంచెం నార్మల్ లే కాకపోతే అ చూస్తుంటే మనకు అంటే అది చూసేక అన్నం తినబుద్ధి కాదు
అంటే అది హార రక్క
అ ఆ హారర్ హరత్రల రెండు
ఓకె
ఇంకా చిల్లింగ్ అడ్వెంచరా సబ్రీనా అని చూసా అది చాల పెద్దగా ఉంది అది ఆపేశాను నేను ఆ వెన్స్డే మాకు చెప్తున్నాం కదా నెంబర్ వన్ అసలు ఇంత కూడ బోర్ కొట్టద్ తెల్స దాంట్లో నేనుతే సీజన్ త్రీ సవ చేస్తున్నా
ఏదో ఒక ట్విస్ట్ ఉంటదె ఉంటది అందులో
అసలు దాని యాక్టింగ్ అయితే సూపర్ సార్ యాక్టింగ్ చేసినట్టే అనిపి దు అ చూంటే రియాలస్టిక్ గా ఎంట ఓకే చూస్తున్నావ అయితే నువ్వు కూడా
ఆ చూస్తానక్క ఇప్పటికీ చూస్తాను ఇంకో మళ్ళా వక్తికి చూస్త చూచున్నాను ఎందుకంటే వస్తుంది ఇంకో సీజన్ మనం నెక్స్ట్ సీజన్ వస్తుంది అక్క డెడ్ సీజన్
ఆహ
ఇప్పుడొస్తది అది అందు మొత్తం అయితే వన్ టూ అయిపోయిన యి సీజన్స్
ఆ కనీ త్రి ఇంకా రిలీస్ కాలేద్ కదా
గట్నే అందుకోసం మొత్తం చూస్తాం మళ్ళ ఒకసారి
ఆహా ఫస్ట్ నుంచి చూస్తున్నావాా ఓకే ఇది కూడా చూడు చేేంజర్ థింగ్స్ అది ఫైవ్ సీజన్స్ ఉంటాయి ఫస్ట్ సీజన్ కొంచెం అంటే బోర్ అనిపిస్తుంది అంటే చిన్నపిిల్లలది కదా సెకండ్ సీజన్ నుంచి ఉంటది బాగుంటది త్రీ ఫోర్స పిచ్చే ఎక్కిపోద్ది చూస్తే ఒక్కొక్కటి ఒక్కొక్క టూస్ట్ తక్కువ ఉండదు అసలుందులో
అవునా వన్ పలస్ వన్ పలస్ సారీ వన్ న్ వన్ పీస్ వన్ పీస్ వన్ పీస్
ఆ
చూసినావు ఒక వన్ ప్స్
లేదు నేను చూసిందంటే ఇవన్నీ ఇవే ఈ మూడు ఎక్కువ
వన్ పస్ చ క మస్ కానీ మొత్తం ఆక్షన్ అ మొత్తం
ఆ మనకి అక్షయ అంత వాళదు హారర్ థ్రిల్లింగ్ ఇవి అడ్వెంచర్ ఇవి
ఓకే
చూస్తా ఓకే ట్రై చేస్తా
అ అే
ఇది కూడా బాగుంది ఇది మన ఆ
చిన్నపిల్లల టైప్ అది మొత్తం
ాహా ఇది కూడా బాగుంది వటి గేమ్ కానీ అది చాలా భయంమవుతుది తెలుసా పాపం వాళ్ళు అవుటేబుల్ చంపిస్తారు డైరెక్ట్
వమ
ఆ బా ఊరం ఉంటంది అది
వాయిట్లా త హయిలా మరి వరంటే కష్టమే అది
స్పీడ్ గేమ్ ను ఇ ఇది ఇంకటి ఉంది చిల్లింగ్ అడ్వెంచర్ సబరన్ అని అది చూడొచ్చు కాగానీ కొంచె కొంచెం డిస్టర్బింగ్ ఉంటుది మూవీస్
ఓకే ల్యాప్టాప్లు వేసుకొని చూస్తలే
ఆ అంటే అది ఫ్యామిలీతో పాటు చూసే మూవీ అయితే కాదు నాకు అత అసలు అవన్నీ అసలు సెన్సర్ కట్ చేయాలినుకు కానీ అది మ ఛాన్స్ ఉండదు కదా ఇక తప్పదు కాబట్టి ఇక చూ కు అంటే స్కిప్ చేస్తుంద అనమాట
ఓకే
ప్లేస్క్కువ ఉన్నాయి ఇందులోలత్తత అనిించింది
నువ్వ ఎందుల వస్తాను అక్క
నేను ఫోన్ లోనే
ఓకే మపో సా నెట్ నెట్ ఫూస కకు వషనే
ఆహా అంటే మాకు ఇంట్లో వైఫై ఉే అయితే వైఫై నెట్ తక్కువ పడద నెట్ ఉ అప్పుడు వైఫై ఉన్నాయి ఫుగ్గట్లో ఏ ఫుల్ తీసుకుంట ఉండేదాన్ని ఏం పని పనింతా చేసుకొని కూర్చునేదాన్ని ఫోన్ పెట్టుకొని
ఆ సిరిస్ కోసం ప మ ఫాస్ట్ వేసుకునే నేను ఫోర్ అవర్స్ వరకు టూ హాల్ కంప్లీట్ చేసా అంటే అనుకో ట్రైన్ లో అంటే అటిటనను
కంప్లీట్ చేస్తూ డక్కనవాయ్
ఆహ కంప్లీట్ అయిపోయింది నాకు ఇప్పుడు కూడా చూడాలనుంది కానీ అది నెట్ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ అయిపోయింది మళ్ళీ ఇప్పుడు కాలేజెస్ ఉన్నాయి ఎందుకు డస్ట్రాక్షన్స్ అన్ నేసి ఇంకా తీసుకుంటలేను
నువ్ గ్రేటక్కా మొత్తం కంప్లీట్ చేసి మరీ ఇంక చదువుకుంటన్ వంటే
అహ హా లీ అంటే నేను ఎట్లా అంటే స్టడీ లో బాగా ఫోకస్ మైండ్ అనమాట అంటే చూస్తా చూస్తే ఇది కూడా చేసుకుంటాం కాపోతే ఏ అంటే స్టడీ టైం రెడ్యూస్ అయితది కాబట్టి చూడ అంతగా నేనేమన్నా టాపర్ కాదు లే అంటే చదుతా ఓకే కానీ ఇప్పటి వరకి ఒక్కసప్లీ లేదు మార్క్స్ కూడా యావరేజ్ ఏమి లేదు బానే వచ్చినాయి
ఓకే
మరీ హై గదు మరీ యావరేజ్ గాదు ఓకే మీడియం హ్మ్
క్రిష్టియన్ చూసి మీరే అక్క జ్యూసి తాగుతయి జ్యూసి డిస్టర్బెన్స్ అయకుండా ఓతనే ఉంటదా అది కంప్లీట్ చేయను ఇదీ కంప్లీట్ చేయలేను లాస్ట్ కిది సప్లి పెట్టుకుంటా చూస్తావుంటి ఇగా హలో హలో